ఆ అక్క ఆ వినపడ్త అక్క అడుతల
ఉ ఏం చేస్తాన్లు మరి ఇంకే ఏం ఉన్నది పని ఏం లేదు అన్నం ఉన్నది కర్రీ వండాలే
అండవ అప్పటివరకు కూరగాయలున్నాయా మరి
ఉన్నాయి వంకాయ తీసుకొచ్చిండు సాయంత్రం పని ఏమి ఉండదు
సాయంత్రం పనీ ఏం ఉండదా
సాయంత్రం పనే ఉండదు పొద్దున వండింది అంటే పొద్దున్న సాయంత్రం అవుతుంది
పొద్దున సాయంత్రం అయితదా అచ్చిడా మరి బవ వచ్చిండా
రాలే సాయంత్రం అతడు కావచ్చు రా
సాయంత్రం అతడ
ఆ సాయంత్రం అత్తడు
వంకాయ అండుతావా ఇక వంకాయలండుతావా
ఆ వంకాయలండుత వంకాయలు ఉన్నాయి వంకాయలు వండాల మరి బావ తినస్తాడో తెలియదు మధ్యాహ్నం వస్తాను అన్నాడు రాలేదు మరి తింటాను తిన్నావా అని ఫోన్ చేస్తే ఇక్కన్నే తింటా అని చెప్పిడు
ఆహా అంటే వేరే వాళ్ళ కకారు మీద పోయిండా మన కార్ మీద పోయిండా
మన కార్ మీదనే పోయిండు లోకల
క
ఆ లోకలనే తొందరనే వస్తా అనుకుంటా పోయిడి సరే అని నేను అన్నా ఎ కాసేపూ ఆడ కూసున్నా ఇగ మా గుడిసెల కడ కుసునుంటే మాట్లాడింద అమే ఇన్ని రోజులు పోయి వచ్చిందట
ఎవరు
ఇంటిపాక్కనామె
అవునా మీకు అక్కడ ఇచ్చిన గుడిషాలు ఉన్నాయా అక్క
ఉన్నాయి అవట్లనే ఉన్నాయి
అచినట్టేనా స్థలం
ఎక్కడ రా అవి అచ్చినట్టు ఎక్కడిది అక్కడ ఎవరు ఉంటలు వర్షం కొడితే మునుగుతంది ఎండాకాలం వస్తే ఎండుతంది
దగ్గరనేనా ఇప్పుడు మీకున్న కాడికి
దగ్గరెక్కడదీర దూరమే ఉంటది
దూరమే ఉంటదా
దూరమే ఉంటది ఆనించి నడవాలంటే అష్టక వస్తుంది ఇప్పుడు మళ్ళా ఆ అప్పుడు రెండు ట్రైన్లు పోయే ట్రాకే ఉండే ఆ రెండు ట్రైన్లు పోయే ట్రాకుంటే పక్క నుంచి పోయేది ఇప్పుడు నాలుగు ట్రైన్ల ట్రాక్ పడ్డది అటు పైనించి పోవడానికి వేలు లేదు మళ్ళ కింద నుంచి పోవాలి
ఓ అయ్యా అే అ పట్టాలకి ఇస్తారు కదా బియలనే మీకు
పట్టాలి ఇలాగ ఇప్పుడు రావు రా ఇప్పుడు రావా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది అవి రావాలంటే
వాయ్యో
ఆ ఏందంటే మనకు ఉన్నదా అంటే ఉన్నద అన్నట్టు అట్లా వేసుకున్నాడు తప్ప ఏమి లేదు పట్టాలు సం ఆ సంవత్సరాల కొద్ది పడుతది
అయ్యో
కారెంటు లేకుండా ఉం ఉన్నట్టుగాంతే
మరి అంటే ఇప్పుడు పేర్ల లెక్క వచ్చా లిస్ట్ లెక్క వచ్చిందా మరి
లిస్టు లెక్క కాని కాదు కానీ ఫస్ట్ మనం గుడిసెలే వసినాం కదా
ఆ
గుడిసెలు వేసుకున్న దానికి ఏవళ ప్లేస్ అప్పుడు ప్లేస్ లాగా పట్టుకొనే వేసుకున్నాం గింత గింతనే వే కుంటే ఆ వాళ్ళు లీడర్లు ఏం చేసళ అంటే అదేంటిది ప్లేస్ కోలిసి ఇచ్చిళ్ళ అన్నట్టు మనిషికి యాభైగా జాలని
మనషికి ఆయావేగ అదాలా
మనషి అభైగాజాలాని కోలుషత్తా ఆ ఇచ్చిన ప్లేసులల చిన్న గుడి చిలకిసుకున్నాం అన్నట్టు
ఆహా ఇచ్చిన గట్ల పూడిజలేసుకున్నా
ఆ గుడి చెెలో కసు కొని దాంట్లోనే ఉండుడు అన్ని ఆ కేసీఆర్ నల్లలు రెండు పెట్టిచ్చ ఇల్ళు
ఆ
బోర్యి పచ్చిలుు
మ కూడాతేలు
బొరుగుడయి పపీచ్చిలో
వరతే చులో కసా నాలయ
రెండు వచ్చినాయి ఏ తర్వాత అందరు ఉంటేనేమో అందరికి ఏపిస్తామని అన్నారు
ఆ
మా అప్పుడు పోయినవత్సరం పోయిన సంవత్సరం కాకపో పోయిన సంవత్సరం బాగా వర్షం కొట్టింది చూసిన వారు అళ్ళ వర్షం గలన్ని ఆ అప్పుడు ఏమైందంటే అంటే మొత్తం గుడిసెలే మునిగిపోయినాయి మొత్తమే
అవును అప్పుడు బాగా పడ్డది వర్షం ఈ ఇల్ ఇల్లులే మునిగిపోటేట్టు వాడే
ఆ రా రాత్రికి రాత్రే మునుగు అందరు అక్కడ నుంచి ఊరిక వచ్చేసరికి ఇ ఆభాయంతోనే ఇప్పుడు చెర్లాగాద వేసింది ఆభాయంతోనే ఎక్కువ ఇబ్బంది అయి అందని అడిపోవాలంటే ఎండాకాలం మొత్తం ఏమ అనిపయించదు మంచిష
ఎండాకాలం ఏమనిపయదు
వార్షికాల మ మల్ రాగ అడ నలా అది ఉట్టి ఎక్కడ కాళ్లు జరిసినా జర్ర అని జారుడే
ఏ వాళకాలం కొంచెం వాళ్లవాట కూడా మునిగనట్టటు అయితే
ఆ మొత్తం అట్ల అయితదనిగ ఆడికి ఇప్పుడు ఒక సం రెండు సంవత్సరాలు అవుతుంది కావచ్చు
రెండు సంవత్సరాలు అయిదానా
మరి ఇబ్బంది అయితుంది మళ్ళా మళ్ళా మ మొన్న మొన్నట్ల కూడా వర్షం బాగ పడలేదా
అవును పడ్డది
ఆ దానికి కూడా మళ్ళా ఫుల్లు నిండిందట చెరువు మొత్తం నిండిందట చెరువు మొత్తం నిండితే ఇబ్బందయితాంది అని ఇగ ఉండేటోళ్ళు ఉన్నరు ఉండనోళ్ళు లేరిగా
ఆహ ఉన్నయ్ ఇప్పుడు అక్కడ సిటీలో కూడా హన్మకొండలో కూడా చాన్ రోజుల కాడినుంచెలున్న వాళ్ళకి అప్లై చేసుకుంటే డబుల్ బెడ్రూమ్లు కూడా వచ్చినయి కదాక్క
ఆ ఇక్కడ మనకు రికమెండేషన్ ఉండొద్దా
రిక మండేశనా
కొంతమందికేమో రికమెండేషన్లు కావాలే కొంతమందికేమో వాళ్ళ వాళ్ళే రాజకీయ ళ్ళలా తెలిసినోళ్ళకే ఇచ్చుకుంటాళ్ళు అన్నట్టు మళ్ళా మన ఆధార్ కార్డులు గిట్లా ఏం లేవు కద ఈడ
అవును అక్కడ లేవు కదా అన్నీ అక్కడనే ఉన్నాయా
ఆ అన్ని ఆ ధర్మరావుపేటలోనే ఉన్నయి
అన్నీ ధర్మరావు పెట్లనే ఉన్నాయి
ఇక్కడ ఏం లేవు ఆ ఇప్పుడు నాకు ఏదన్న కావాలన్నా ఏదన్న చేసుకోవాలన్నా నేను అక్కడనే కదా చేసుకునేది
అరే కరెక్టే
ఆ ఇప్పుడు ఏదైన్నా కావాలన్నా నాకు అక్కడే పని చేస్తయి ఇక్కడది ఏం పని చేస్త తది నాకు ఇక్కడ ఎం తెల్తదని మనకేమన్నా జాబ్ జాబ్లు ప అడ వాళ్ళు వాళ్ళు చెప్తరు కదా సర్పంచ్ వాళ్ళు గిట్లా ఆ మరి ఇక్కడయితే మనకి ఎవలు చెప్తరు ఏదనున్నా ఆడ చేసుకునేట్టు ఉంటా ఆ ఆడ చేసుకునేటట్టు ఉంటదని అన్ని అక్కడనే ఉన్నయి నాయి
అన్ని అక్కడనే ఉన్నయి
ఆ ఇప్పుడు మొత్తం ఇల్లు ఆవోటి ఇవోటి అన్ని అక్కడనే ఉన్నయి కదా మనం ఇక్కడ మార్చుకుంటే కూడా అడేమన్న వచ్చేటియి ఉంటే కూడా ఇయ్యరు
అట్లనే ఇగ అన్ని అక్కడియే ఉంచుకున్న ఇక్కడ చేయించుకో ఇక్కడ చేయించుకునుడు ఎంతసేపు పడుతది
ఎంతలయితయి గాని ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు నా డీటెయిల్సే కదా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు రేషన్ కార్డు తీసుకున్నరా అక్క వచ్చిందా
ఆ రేషన్ కార్డ్ వచ్చింది ఐదు నెలలు అవుతుంది కావచ్చు ఇక్కడ్నే తీసుకుంటాన్నం
హన్మకొండలనే తీసుకుంటాళ్ళ
ఆ ఇక్కడ్నే తీసుకుంటాన్నమురా
ఏడనైనా తీసుకోవచ్చు కదా
ఆ ఏడనైన తీసుకోవచ్చు నెంబర్ చెప్తే అయిపాయే నెంబర్ చెప్పి ఫింగర్ ప్రింట్ ఎత్తే అయిపోతది
సరే మరి
కుంటాను ఆ వచ్చిన కానీ చికెన్ తీసుకుంటాన్నం
మొన్న మొన్న ఒచ్చినయా
మొన్నొచ్చినయి మొన్న అన్నకొచ్చినయి అ చ్చింది చూస్నవా
ఆ
ఆ గప్పుడే అన్నకు ఒక నెల ముందొచ్చింది అనుకో మొన్న దీనికి వచ్చింది గంతే
ఆ రా మేము మొన్న మొన్ననే అప్లై చేసుకున్నాం
ఎందుకు గట్ల ఎందుకు చేశ్నవ్ మరి మీరు
నాది నాదేమో అమ్మ బావదేమో ఇల్లు ఉండే అప్పుడు ఉదయాన్నే ఏమో అప్పుడు వాళ్ళది వాళ్ళు దీపించుకున్నాడు. కదా మ్యారే పెళ్లి గంగానే వాళ్ళు దీపించకున్నారా వాళ్ళు దీపించుకున్నారు. డైరెక్ట్ అప్లై చేయంగానే అచ్చింది. మేము దీపించుకోలే మేము అప్లై చేసినా రాలే
ఓ మేము ఇప్పుడు కాదు రా మేము పేళ్ళైనా కొత్తల్నే మాది అప్లై చేయాలి అప్లై చేయాల అంటే నాది తీన్ చ్చిండు అన్న దీయించుడు ఇన్ని రోజులు బియ్యం పోయానాయి తెలుసా
ఆ అయితే మేము అప్పుడు దించయలే ద అక్క గిట్లనే స్టడీ పర్పస్ లో అక్కరికి వస్తది. అయినా మంచిదే ఈ అన్లై నా అత్తనయీ ఎండ్ల అత్తన్నాయి గదా రేషన్ కార్డ్లకుయితే పర్లేదు అప్పుడు కొత్ త్తగా
ఆ పర్లేగాని
అని ఇక మేము దీపియ్యలేదు మొన్నటి దాకా దీపియ్యలేదు క వన్ వీక్ ఏ ఇదే మార్చి ఫస్ట్ లో ఏమో తీపిచ్చినాం బావది బయలంచలి తీపిచ్చినాం నాది ఆన్లనుంచి తీపిస్తే తర్వాత ఒక అది నాలుగు రోజులకో ఐదు రోజులకో పోయింది పేర్లు ఎమ్ ర్ ఓ ఆఫీసు ల అప్పజెప్తే ఇగ తర్వాత ఫైవ్ డేస్ కేమో మళ్ళీ ఇక్కడ మీసేవ దగ్గరికి కేళ్ళి అప్లై ఎసినాం అప్పుడు అప్లై ఆస్తే తొందరగా వచ్చింది. ట్వంటీ డేస్ ఏమోవుతుంది ఇంకా ఇంకా స్టార్ట్ కాలే మేము బియ్యం తీసుకో వచ్చింది వచ్చింద్.
ఆ అదేన్ తన్నా ఆ మాది కూడా అమ్మ మాది లేట్ అయిత్ నన్ అంటే లేట్ ఏ ఐదు వందలు ఇత్తె తొందరగా ఎత్త అన్నారు
ఆహా ఇగ ఆ అట్లేలే కాని మనం ఫాలో అప్ చేయించుకోవాలట దాని ఫాలో అప్ అంటే ఎమ్ ర్ ఓ ఆఫీస్ లో గిట్లా మనమే డైరేక్ట్ ఇచ్చుకోవాలంట
ఆ ఎడ వోతాడు బావ ఇడి నుంచి ఆడికి ఎడ వోతాడు ఎడ చేతడు. అన్నీగాయననే చేయమని చెప్పిండు అన్నట్టు
ఉమ్
అన్ని ఆయననే చేయమని చెప్పిండు మాతోనేయించుకున్నామా బావోలాది రాలే మాది వచ్చింది. వాళ్ళది రాలే ఆయన తిరుగుమాంటే ఆయన తిరుగుమంటే ఆయన తిరుగుతలడు ఆయన జైత్తలేడు
ఇగ అయినా కూడా మరి అట్లనే ఇచ్చి చేయించుకున్నా అయిపోతది గదా
ఆ ఉండద్దా అయన కాడ ఆయనకాడ లేఖనే
ఆయన ఏం జెత్తడు.
మేస్తిరి పని జెత్తడు.
అయ్యో
మేస్త్రి పని జెత్తడు కానీ ఇక అప్పటి అప్పుడే అప్పటి అప్పుడే కతం జెత్తడు. అన్నట్టు
అయ్యో అంత గోరమా
మ్ ఏ నాలుగు రోజులు పోతే నాలుగు రోజులు ఇంటి కాడ
ఓ దేవుడా
అ అయిపోయే దాకా ఇంటికాడ మళ్ళా అయిపోయినాంటే మళ్ళీ పోతాడు. ఆ ఊకే అన్నిటికిీ మేము ఇయ్యాలంటే ఎన్నుంచి తెచ్చితం రా
అది కూడా కష్టం ఏ కదా మీక అంటూ లేదా ఇప్పుడుంటే సరే అని తర్వాత తర్వాత ఎట్లా
తెలవంటే తే లేవురా కొట్టురానంగానే కొడతాడు బావ అవ్వ కు జరం అచ్చిదంటే కొడతడు. నాకు ఏమన్నాయిందంటే కొడతాడు. ఊకే నాకు తెలికుండా కూడా కొడతాడు కొడత కొట్టని అని సప్పడే ఉక్ కుంటగానేనే ఏమంటూట
ఇగ మనం అన్ల ఒకట అన్నా కూడా రెండు అయితయి
ఆ అందుకోసం అనే చపడకుండు అయితది
ఇప్పుడు ఫ్రీ యేనా అక్క
ఏంటిదరా నేనా ఆ చై మ ఇక కొంచెం అయినాకా చెయ్ మల్ల
ఆ సరే అక్క ఓకే అక్క మరి
ఆ సార్
సార్